హలో
బాగున్నారా మేడం
బాగున్నా సార్ బాగున్నార సార్
బాగున్న అండి
ఏం చేస్తున్నారు సార్
ఇలా కూర్చున్నా మేడం బయట చల్లటి గాలి కూ మేడం
ఎలా ఉంది సార్ మీ సైడ్ వెదరు
మా సైడ్ వెదరు సమ్మర్ కదా మేడం ఇప్పుడు బాగ వాతావరణం వేడిగా ఉంది మేడం అంటే ఇప్పుడు సాయంకాలం కాబట్టి ఇప్పుడు చల్లగానే ఉంది మేడం ఇప్పుడు వర్షాలు వర్షాలు పడుతున్నాయ మేడమ్ మీ సైడ్
పడతాయని చెప్పేసి న్యూస్ వచ్చినంది సార్ కానీ పడలేదు కొంచెం వెదర్ అయితే కొంచెం చేంజ్ అయింది
ఆ వాతావరణం అంటే మీకు సమ్మరు వాతావర నమ్ ఎన్ ఎక్కువ ఉన్నాయి మేడం తక్ కున్నయ
చాలా బాగున్నాయి సార్ ఎండలు ఫిబ్రవరి నుండే బాగ ఎక్కువయింది ఎండలు కాపోతే ఈ ఫోర్ ఫోర్ డేస్ నుంచి కొంచెం కూల్గ ఉంది అంటే మార్నింగ్ ఎండ బాగా కొడుతుంది కాగాని ఈవినింగ్ కూల్ ఉంది ఇ ఫోర్ డేస్ బా బ్యాక్ అయితే అసలు ఈవినింగ్ టైమ్ లో నైట్ టైమ్ లో కూడ బాగా ఉబ్బరి ఇచ్చేది
అవున అంటే మీకు వాతావరణం చల్లగ సవర్ణం ఇష్టమా, వెండ ఇష్టమా మేడం
నాకు కూల్ వెదర్ ఇస్తుంది సార్ ఎందుకంటే చెమటలు చిరాక్ వస్తది.
అంటే మీ పరిసరాల పాం త లో ఎండలు బాగున్నాయి అయితే
అవును సార్
మీది టౌనా, విలే జ మేడం
మాది విలేజియ్ సార్
విలేజ్ అంటే పంట పొలాలు బాగుంటాయి మేడం అటు సైడు
య ఉంటుంది సార్ పంటలు వేస్తారు. అంటే అందరికి ఒక్కొక్క ఎకరాలు, రెండు రెండు ఎకరాలు ఉంటాయి కాబట్టి. పంటలేై సర్ సార్
నీటి సదుపాయం బాగుంటందా మేడం అటు అంటే వాటర్కి ఏమో అంటే బోర్లు, బోరు వాటర్ల కినాల వాట్ ట్ర బావి వాటర్ంటాయా మీకు వ్యవసాయం ఉందా మేడం.
ఆ ఉన్నాయి సార్ కొంతమంది కొంతమందికి వరి ఎక్కువ సార్. మా సైడ్ వరి, మొక్కజొన్న ఆ మిరప
ఆ
పత్తి
అవునా మేడం
ఆ కొంతమంది ఇంగా జొన్నలు, సజ్జలు అండున్ ఇవే అంటారు మీనప్పప్పు
అవునమ్మె అవునమ్మా అంటే మీకు మీ సైడ్ వాటర్ వాతావరణం అంటే ఎండలు ఎక్కువ ఉంటాయ్. వర్షాలు తక్కువే. వాటర్ అయితే బాగానే ఉంటాయి. అంటే ఎక్కువ మీరు ఎక్కువ పండించే పంటలు ఎ క్కువ వరి అని వరి మొ కజన్న
వరి, మొక్కజొన్న, మిరప ఈ మూడు ఎక్కువ సేర్
అవునా మేడం మీకు నచ్చిన పంట ఏంటిది మేడం? వెక్కువ ఇంట్రెస్ట్గా
నాకు నచ్చిన పంట మొక్కజొనసార్
ఎందుకు మేడంమ్ మక్కళ జంత అంటే ఎందుకు ఎలా ఇష్టం
అంటే మొక్కజొన్న నాటితే పని తక్కువ ఉంటంది సార్ పైగా పెట్టుబడి కూడాడు తక్కువ
అవునా అంటే దిగపోతే అంటే మొక్కజున్న బాగా పండుతుందా మేడం
ఆ బాగా పండుతుంది సార్ దాని పెట్టుబడి తక్కువ మళ్ళీ వరి కూడా పెట్టుబడి తక్కువ తక్కువే కాగాని అది కొంచెం ఆ పనులు చేయలేము అనమాట మనం మనకు రాదు నాకు రాదు సో మేర ప్ప వేస్తే గనక మిరపకి అది పెట్టుబడి ఎ ఎక్కువవుతుంది కానీ దిగుబడి చాలా తక్కువ వస్తుంది
ఎందుకు మేడం మిరప మ మిరప పడుగకు దిగుబడి ఎక్కువనే ఉంటది కదా అంటే అంటే ధర ఎక్కువనే ఉంటుంది కదా
ధర ఈ మధ్య ఎక్కువే ఉండట్లేదు సార్ అంటే ఇప్పుడు మన ఆ కొన్ని ఇయర్స్ నుండి మిరప పంట అసలు సరిగా పండట్లేదు దానికి తగినట్టు రేట్లు కూడా ఉండట్లేదు సో కాబట్టి ఇప్పుడు మిరప వేయడానికి చాలా తక్కువ ఇంటర్షూ కపిస్తున్నారు రైతురు
ఆ అవునా మేడం అయితే ఇప్పుడు మీకు మొక్కజొన్న బాగా పండుతుంది మీ సైడు వరి పంట వరి పంట బాగానే పండుతుంది మేడం చెప్పండి వరి పంట కూడా బాగానే పడుతుంది మేడం
ఇప్పుడు వర్షాకాల లో మీది ఇవారవ ఇస్తాం సార్ వారు వేసిన తర్వాత వారి కోసిన తర్వాత ఇంకా డిసెంబర్ జనవరిలో ఏమో మొక్కజొన్న ఇేస్తాము
అవును రెండు పంటలు
అవును సార్
మీరు వ్యవసాయకు మీ పంటలక్క దగ్గరికి వెళ్తారా మేడం మీ సాగుబాబు దగ్గరికి
ఇలా వెళ్తాం సరే వెళ్తాము అక్కడ పనులు కూడా ఇస్తాము
అంటే మీ ఫ్యామిలీ మొత్తం పోతారా మీరు మీరే చేస్తారా పంట వేరే వాళ్ళకి ఇస్తులా
ఆ మేమే చేస్తాం సార్ మేమే చేస్తాము మా ఫ్యామిలీలో అందరం వెళ్తాము పనులుంటే ఇంటి దగ్గర ఒకళుండి ఆ అక్కడికి వెళ్ళి పనులు చేసుకొని వస్తాము ఒకవేళ పని ఎక్కువ ఉంది ఎక్కువ రోజులు పడతనంటే కనుక కొంతమంది కూలీలను చెప్పి వా కూలీలతో పాటు మేము కూడా చేస్తాం సార్ పనులు
మేడం అంటే పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటదని అంటున్నారు కదా మొక్కజొన్న వరి పత్తి మీ ర్చి ఇంకా చాలా సజ్జలు అవన్నీ పండిస్తారు కదా మేడం అందుకోర కె కొంచెము పల్లెటూరు వాతావరణం అనేది మంచిగా అనిపిస్తుంది అనుకూలమైన వాతావరణం అంటారు సిటీకి చాలా పల్లెటూరుకు చాలా తేడా ఉంటుంది కదా మేడం
తేడా ఉంటది కను సార్ ఇప్పుడు రాను రాను విలేజ్ లో కూడా వెదర్ చేంజ్ అయితా ఉంటుంది ఎందుకంటే అప్పట్లో లేదు ఇప్పుడు మా చిన్నప్పుడు అసలు ఎండాకాలం అంటే ఎండకాలం అన్నట్టే అ నిపియాదు కులుగుండేది వేదర్ మంచిగా అసలు అప్పుడు ఫ్యాన్లు కూడా తక్కువ ఫ్యాన్లు కూడా నుండిడ్టీవి కాదు మకై
అవునా మేడం
ఉండేటవి గానీ అప్పుడు కరెంట్ ఉండదు కాబట్టి ఫ్యాన్ లేకపోయినా కూడా పడుకునేట్టున్నాం ఇప్పుడు ఏంటి ఏసీ ఏసీ లేకపోతే కూలర్ ఉంటేనే పడుకుంటున్నాం అంత వేడి అప్పట్లో ఎండాకాలం అయిన కూ చెట్లు మా ఇంట్లో పెరట్లో చెట్లు అవన్నీ బా బానే ఉన్నాయి పెరట్లోనే టమాటాలు లేకపోతే ఏమన్నా కూరగాయలు కొన్ని వేసుకుంటే బానే పండి ఇప్పుడైతే అసలు జనవరిలోనే మొత్తం ఎండిపోతున్నాయి
అవునా మేడం అంటే ఇప్పుడు మీకు మార్కెట్ దగ్గరే ఉంటదా మేడం
కొంచెం దూరమే సార్
అంటే మార్కెట్కి తీసుకపోయి మీరు అమ్మేస్తారా ఇక్కడ మీరు వ్యవసాయం చేయగానే కొనే కొనుగోలుదారులు మీ దగ్గరికి వచ్చు కుంట్రా
అంటే ఇప్పుడు కొనే వాళ్ళు వాళ్ళు వచ్చి కొంటే సార్ వాళ్ళకి ఇచ్చేస్తాము రేట్ని బట్టి మార్కెట్ రేట్ ని బట్టి లేకపోతే మేమే మార్కెట్ కెళ్ళి అక్కడ వేరే వాళ్ళ వేరే వాళ్ళకి అమ్మాలి
అంటే ఎక్కువ దిగుబడి వచ్చేసి మొక్కజొన్నకు వస్తదా మిర్చికి వస్తదా వరికి వస్తదా
హ్మ్
మీ మీ సైడ్ ఎక్కువ మీ విలేజ్ లో ఎక్కువ మిర్చి మిర్చియా మొక్కజొన్న ఎక్కువ పండిస్త స్తారా
మొక్కజొన్న సార్ మొక్కజొన్న ఎక్కువ ఒక సీజన్ లో ఒకంటే రెండు సీజన్స్ ఉంటాయి కదా వన్ ఇయర్ లో టూ సీజన్ లో రెండు పండిస్తారు సార్ అంత
అవును మేడం మార్కెట్కి వేసుకోకపోతారా
హ్మ్ అప్పుడప్పుడు మార్ ఎక్కి సార్ కొన్నిసార్లు ఇంగా మన దగ్గరకేవోచ్చి తీసుకుంటారు కదా కొంతమంది కొనుగోలుదారులు ఆ కొనుగోలుదారు లేకపోతే ఇక్కడ ఊర్లో కొత్తగా మార్ కేట్ అని పెట్టారు సార్
అవునా వేస్
గవర్నమెంట్ తరపున ఆ గవర్నమెంట్ తరపున వాళ్ళు కొనే వాళ్ళు అక్కడ చూ సి మనక్ ఇంట్రస్ట్ ఉంటే వాళ్ళ తీసుకుంటారు ట్రెసు
అవును
మనకి ఇంట్రెస్ట్ ఉండి అక్కడ అమ్మ అమ్ముదమ్ అనుకుంటే అక్కడ తీసుకుంటారు లేకపోతే ఇంగా వేరే దగ్గరకేళ్ళి అక్కడ అమ్మేసి రావాలి సార్
ఆహ్
మీ సైడ్ ఎలా సార్ మీరు పండిస్తారా పంటలు ఏమన్నా
మాకు వ్యవసాయం ఉంది మేడం మా సైడ్ మొ త్తం వరి వండిస్తారు మేడం వరి సాగు చేస్తారు వరి సాగు వచ్చేసి నాలుగు నెల్లు ఐదు నెల్లూ పండిస్తారు మేడం వరి నాటు వేయడం కలుపు తీయడం ఇవన్నీ కూలీలతో చేయిస్తాం మేడం
ఇప్పుడు రెండు పంటలు వరి ఏస్తారా సార్ మీరు
మేము వర్షాకాలం వరి వేస్తాం మళ్ళీ ఎండాకాలం చూత వరి వేస్తాం మా సైడ్ మొత్తం వరె పండుతద్ హ్ అంటే మేము కొన్ని తినడానికి ఉంచుకుంటాం మేడం మేము కొన్ని మార్కెటు మార్కెట్ కు అంటే కొనుగోలుదారులు మా దగ్గరికి వచ్చే కన్టాలూ పెట్టుకొని తీసుకుంటరూ మేడం ఇంకో మరి మళ్ళీ పత్తి ఎక్కువ సాగు చేస్తారు మేడం పత్తి పసుపు
పత్తి పసుపు
నాకు ఇష్టమైన పంట వరి మేడం ఎందుకంటే మనం తినేది కదా వరి అంటే అన్నం కదా తినే వస్తువు కాబట్టి నాకు ఇష్టమైన పంటా వరి అన్నట్టు ఇంకా మా
ఇప్పుడు హోల్ కంట్రీ లో కూడా రైస్ ఎక్కువ ఏక్కడ వండిస్తారు అంటే మన ఇండియాను థాయిలాండే సార్
అవున్ మేడం
అక్కడ కూడా బాగా పండిస్తారు వరి మన దగ్గర కు కూడా బాగా పండిస్తారు కాకపోతే మన దాంట్లో ఏంటంటే ఇ ఇక్కడ నార్త్ లోనే పండిస్తారు కదా సార్ చీ సౌత్ లో సౌత్ లో సౌత్ లో పండిస్తారు నార్త్ లో కాదు
ఎందుకంటే మనకు వాటర్ అనుకో కూలంగా ఉంటాయి కదా మేడం అందుకొరకే ఏ సాగు చేసినా పంటలు అనుకూలంగా పండుతాయి త్తయి కాబట్టి అందుకరే పండిస్తారు మేడం వరి సాగు ఎక్కువ ఉంటది మళ్ళీ మిర్చి మొక్క జొన్న ఎక్కువ పండిస్తారు మేడం
నీ ఫేవరెట్ సీజన్ ఏంటిది సార్
మా ఫేవరెట్ సీజన్ వచ్చేసి వర్షాకాలం ఆ నచ్చుతాది మేడం నాకు బాగా
అవునా సార్
ఎందుకంటే వర్షాకాలంలో ఏ చెట్ల అయినా పచ్చగా ఉంటాయి వాతావరణం చల్లగా ఉంటది అనుకూలమైన వాతావరణం ఉంటది సమ్మర్లో ఏందంటే చాలా ఎండ బాగా సమ్మర్ ఉంటది కదా ఎండ ఉంటది కదా దాని ద్వారా మనం బయటకి వెళ్ళిన ఇబ్బంది ఉంటదని వర్షాకాలం నచ్చుతాది చలికాలం కూడా నచ్చదు నాకు ఎందుకంటే చలి బాగుంటే అది మన వెదరు కు మంచిగా ఉండదు కాబట్టి నాకు చలికాలం నచ్చదు
ఓకే సార్
ఓకే మేడం ధన్